హలో హలో ఆ వినిపిస్తుందా.
ఆ విన్ వినిపిస్తుందా అండి.
ఆ పిస్తుంది ఏం జేస్ స్తున్నారు. ఆ ఏం చేస్తున్నావు.
ఏం చేస్తున్నారండి ఏం లేదండి ఖాళీనె
ఉ నేను కూడా ఖాళీగానే ఉన్నాను
మీరేం జేస్ స్తున్నారంండి డి మీకు జుట్టించుకోవడం తెలుసండి అండీ చి ఆ
చి చిన్నగుంద
ఆ జుట్టు చిన్నగా ఉందియి అయ్ తే పెరగడాని కోసం ఏమైన్నా టిప్ చెప్తారా మీకు తెలిసే
నాక్ కే మీరు చెప్పండి నా అసలే గుండు
అవునా ఇప్పు మీకు తెలిస్తే నాకు చెప్పండి ఎవరైనా తే చెప్పినా కూడా నాకు చెప్పండి
ఆ సరే చెప్తాను నాయ బేబీ కటింగ్ అండి
అవునా అండి మీ పిల్లలకి పెంచారా అండి లైక్ పెద్ద జుట్లు మీ పిల్లలకి మీ చెల్లెలకి అక్కాయిలకి ఎవరి
ఎవరికి వాళ్ళకు ఉన్నది కాగాని నాకు మా పిల్లలకు లేదండి మారి బేబీ కటింగ్ అండి
అవునా అండి
నాకు జుట్టు పెంచుకోవడం ఇష్టం ఉండదండి హలో హలో
హలో హలో
ఉండద
హలో ఆ ఇష్టం ఉండదండి
బాగుంటదండి కొందరు ఒ కొందరు అబ్బాయిలకయితే జుట్ పెంచుకోవడం ఇష్టం అంటారు అవునండి చెప్పండి ఎ రండి ఆ వినిపిస్ అన్నం దిన అండి హలో అండి ధనియా తో ఏ